ఏం జేస్తున్నావ్ రా
ఖాళీ నేరా నువ్వు
నేన్ గుడా ఖాళీగనే కుస్సున్న తిన్నావా
తినలే తినాలి ఆఫ్టర్నూన్.
ఉహు
దిన్నావా
నేను గూడ తినాలి టూ వరకు తింట
అవునా
ఎండైతే ఫుల్లు గొడుతుంది
ఎండ గొడుతుందా
ఆ అవునూ ఇక్కడైతే డైలీ ఎండలే ఫుల్లు కొడుతుంది అంటె సాయంత్రం అప్పుడు కొంచం చల్లగా ఉంటుంది
ఆక్చువల్లీ ఈ టైంకయితే వర్షాలూ అవి ఫుల్ ఉంటయ్ గనీ ఎందుకో మరీ.. ఇయర్ అయితే ఫుల్ ఎండలున్నాయి.
ఇంక సమ్మర్లో జూడాల్సింది మస్తు ఘోరంగున్నయి గదా
ఓ సమ్మర్లైతే ఫుల్ ఘోరం అప్పుడే ఇగ కొంచెం అ. అటూ ఇటూ తిరిగీ ఇంక సమ్మర్లైతే మొత్తం హెల్తే ఆగమైంది ఆ ఎండకెళ్ళడం రావడం అంటే ఆ ఊరికెళ్లడం. అమ్మ ఈ ఊరికెళ్ళడం అదే సరిపోయింది.
మ్యారేజెస్సూ ఫంక్ష
మ్యారేజ్లూ ఫంక్షన్లూ
అన్ని.
అందులో మళ్ళీ మా పెద్దనయన గుడా చనిపోయారూ
ఏ ఏప్రిల్ మంత్లో చనిపోయారు
ఊకే ఇగా తిరుగుడే.
ఇగ్గా అటూ ఇటు తిరుగుడే ఇగ
ఆక్చువల్లీ ఇప్పటికైతే అది వర్షాలు అవ్వి ఇవ్వీ పడేవి కానీ ఊ ఎండలు అయితే ఇప్పటి వరకయితే అట్లానే ఉన్నాయి సమ్మర్లో ఎట్లా ఉన్నా హ్ ఆ. ఆ ఈ అంటే మే, ఏప్రిల్ యా ఎట్లా కొడ్తుందో ఇప్పుడు గూడా అట్లానే ఉంది.
ఎండా మాత్రం ఏమాత్రం దగ్గలే.
తగ్గలె ఆ
వర్షం బడతుంది గాని, ఎమ్మటే అంతాకంత ఎండొసుంది.
ఆ అవును
అంతలేదు బాగా వర్షం వసంది. ఆ వర్షం ఒచ్చింది లే చల్లగుంది ఇగ ఇప్పనుంచి చల్లగుంటదనుకునే లోపే ఇగా మస్తు ఎండ కొడుతుంది ఇక మళ్ళీ సమ్మర్ లో కొట్టినట్టు
హ్మ్ ఇక్కడైతే అంటే టూ టైమ్స్ వర్షం పడ్డది అది టూ డేస్ బ్యాక్ ఒకటి టెన్ డేస్ బ్యాక్ ఒకసారి పడ్డారు అంతే టూ డేస్ పడ్డది అంతే అది కూడా ఎక్కువసేపు కాదు ఒక హాఫ్ అన్ అవర్
మరి అంటే సమ్మర్ ఇంకా అయిపోలే గాని అయిపోవడానికి వస్తుంది మే లాస్ట్ కి ఇంక వర్షం బట్ పడ్డది కదా ఉరుములు మెరుపులు ఇక్కడ హైదరాబాద్ లో అయితే రాళ్ళు ఉంటాయి కదా అవి మన రాళ్ళవాన అంటారు కదా
ఆ
అట్లా అసలు ఘోరంగ పడ్డాయి పెద్ద పెద్ద పడ్డాయి బలేగ రాళ్లు అయితే అవి దెబ్బ దాకినయ్ అవి
అవును
అన్ని రోజులు ఉబ్బదిస్తుందని ఇక బాల్కనీ సైడ్ నిలబడ్డం వాళ్ళు ఎవ్వరు లేరు అప్పుడు మా పక్క పక్కనోళ్లు అయితే ఇగా అసలు నిలబడితే ఇక రాళ్ళు ఇంత ఇంత ఐస్ గడ్డలు లాగా ఉన్నాయి భలేగా అవి
ఉ హ్మ్
పడుడు ఒకటే అవి గ్రిల్లుకు తాకి ఇవతలకి పడుతున్నాయి ఇక వాటిని పట్టుకుంటే చల్లగా ఉన్నాయి మంచిగా
ఆడుకున్నారా
ఇక మా పిల్లలకి ఇ వా వాటితోటి ఆడుడు వాళ్ళు ఇక చాలా సేపు పడ్డది కాకపోతే
ఉ హ్మ్
స్టార్ట్ అయినయ్ లే వర్షాలు అనుకునే లోపలే మళ్ళీ తెల్లారు నుంచి మస్త ఎండలు కొట్టినాయి ఇగ అసలు గోరంగ కొట్టిన ఎండలయితే ఈ ఈ సంవత్సరం బాగా ఎండలే ఉన్నాయి
ఉమ్ ఈ ఎండలకైతే అంటే మేమైతే ఇ ఈ ఇయర్ అంటే అంటే మా డాడీ వాళ్ళ సే అత్తమ్మ వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు బాబాయ్ వాళ్ళు మేము అందరం ఉంటాం కదా యాక్చువల్ ఎవ్రీ సమ్మర్ అట్లా ఏమైనా హాలిడేస్ వచ్చినా కూడా ఎటైనా వెళ్ళాల అనేసి ట్రిప్ కి అట్లా అనుకుంటాం ఈసారి అయితే అసలు ఎటు అంటే అంత ఎండలు ఉన్నాయని ఏం ప్లాన్ చేసుకోలే ఎటు పిల్లల ఇంట్లో ఫంక్షన్స్ ఈ మ్యారేజెస్ అట్టే తిరిగినం ఇక లేకపోతే ఎవ్రీ ఇయర్ ఎక్కడైనా అంటే దేవుడి దగ్గర అయినా అట్టయినా వెళ్ళే వాళ్ళం అందరి ఫ్యామిలీస్ ఉంటాయి కదా
అవను
అట్లా
ఏమైనా ఎండలు తక్కువ కొట్టినాయా తిరగడానికి మస్తు ఎండలు కొట్టినాయి ఇంట్లో నుంచి అడుగు బయట తిడితే అసలు ఘోరం ఇగా
అసలు అది గాలి కూడా బయట వెళ్ళిన అది గాలి కూడా అది ఫుల్ అంటే వేడి గాలులు అది ఫుల్ వచ్చినాయి ఇంకా అప్పుడు మేము కొత్తగూడం అటు సైడ్ ఎక్కువ తిరిగినం అట్టయితే అసలు ఇం ఇంకా ఇక్కడంటే ఇక్కడ నుంచి అక్కడ ఇంకా ఎక్కువ ఎండలు
మనం ఆ వేడి గాలికి ఇక మనం ఆడ ఉన్నాం అనుకో మన చేవులంతా గుయ్యి అంటది
అట్లనే అండి ఇక ఎట్టు ప్లాన్ చేయాలే
ఇక బయటికెలా ఇక వాటర్ ఎన్ని సార్లు తాగిన ధూప ఆరదు ఇగ
హమ్
ఊకా నోరు ఎండిపోతా ఉంటుంది అసలు కోసేపు మాట్లాడినా ఘోరమైనే అసలుగా స్నానం చేసి వస్తే స్నానం చేసి చేసినట్టే ఉండట్లే అసలు పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం రెండు పుటాలు ఆ మల్
అది కూడా సాయంత్రం అయితే కాదు మళ్ళీ సాయంత్రం సిక్స్ కి అట్లా చేసినా కూడా మళ్ళీ మళ్ళీ అట్లనే స్వెట్ అది ఇది ఎక్కువ వస్తే ఆ అప్పుడు నైట్ నైన్ ఎయిట్ థర్టీ అట్లా చేసేవాళ్ళం
అట్లనే మళ్ళీ మళ్ళీ ఏం చేసేది అంటే ఇప్పుడు నైట్ సిక్స్ థర్టీ ఫైవ్ థర్టీకి అట్లా చేసేది చేసాక మళ్ళీ వంటకి ఇట్లా చేసుకుంటాం కదా వంట చేసుకొని తిని మళ్ళీ నైట్ ఇ ప్లేట్స్ అవి ఇవి కడుగుతా కదా ఇవ కడిగే సరికి కి ఇక వేడిగా అయి తడిసిపోతాం అట్లయితాం ఇగ మళ్ళీ స్నానం చేసేది ఇక నైట్ పడుకునే ముందు ఇగ ఇక పడుకునే ముందు మళ్ళీ ఎంత కూలర్ వేసుకున్నా సరిపోట్లే ఇక కూలర్ వేసుకున్న బాగా ఉబ్బదిస్తుంది అసలకి ఉమ్ అంటే మళ్ళి మా దేమో రెండు నెలలే వాడినాం కూలరు రెండు నెలలు మూడు నెలలే వాడినాం ఎమ్మటే అది మోటార్ ఖరాబ్ అయింది వాటర్ పోస్తది కదా అది ఖరాబ్ అయింది ఉమ్ అది ఖరాబ్ అయింది అది ఖరాబ్ అయింది ఇప్పుడు ఆ వర్షాలు పడుతున్నాయి గా అని ఇప్పుడు వేసుకుంటున్నాం ఏం కాట్లే అంటే చల్లగా ఏమి ఉండట్లే గాని ఇక వర్షాలు పడుతున్నాయి కదా మరి అంత వేడి ఏమి లేదు ఇక నైట్ కూడా వర్షం పడ్డది కదా
ఆహ
తెల్లారి నప్పుడు చల్లగా అనిపించింది
ఉహుమ్ మేమయితే ఈ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ అది నెల్లూరుకి వెళ్లాల్సింది ఉంది అప్పటి వరకు ఏమైదో తెలియదు అంటే అది ఉంది కదా ఇప్పుడు మొహరం ఉంది కదా
అవును
మ్ ఎవ్రీ ఇయర్ అయితే వెళ్తాం మరి మనం దేవిడు దగ్గరికి ఇగ ఈ ఇయార్ ఏం అంటే అది అక్కడ ధరగా ఉంటది కదా నెల్లూరులో బాలాషాహెబ్ ధరగా ఉంటది కదా అక్కడ వెళతాం వెళ్తే అక్కడ మహరం పండుగకి అక్కడ మస్తు జరుగుద్ది
అ
వెళ్ళి ఇగ అక్కడ ఒక టూ డేస్ అట్లా ఉంటాం మళ్ళీ అక్కడ డ్ నుంచి మైపాడు అని ఉంటది బీచ్ ఆ బీచ్ కి వెళ్తాం అహ్మదాబాద్ అని ఆ అందరు ఫ్యామిలీస్ అత్తమ్మ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఇంకా మా పెద్ద నాన్న వాళ్ళ ఫ్యామిలీ ఇంకొక అత్తమ్మాయి అందరం అట్లా వెళ్దాం
బాగుంటాదాడా
బాగుంటది అదే మేమన్నా అనుకున్న కూడా జరుగుద్ది ఆ ఏమైనా మొక్కుకుని అది రొట్టె ఉంటది కదా అది తెస్తే జరుగుద్ది అంటే కొంతమంది ఇల్లుది తీసుకొస్తారు ఇల్లు ఎస్ తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి వెళ్ళి అది ఇవ్వాలి అక్కడ కొంతమంది మ్యారేజ్ చేసి తెచ్ మొక్కుంటరు మ్యారేజ్ కావాలనేసి తింటరు అది మ్యారేజ్ అయితే వెళ్ళి అక్కడ మొక్కు చె చెల్లించాల్సి ఉంటది కదా
అవును
అట్ల చేస్తరు
అంటే ఆ రొట్టె ముక్క ఇంటికి తెచ్చుకోవాలా
అ తెచ్చుకోవాలి లేకపోతే అక్కడ ఫ్యామిలీ ఉంటే అక్కడ కూడ తినొచ్చు అక్కడ కూడ తినొచ్చు అక్కడ తిన అంటే అక్ అక్కడ తినదు అంటే తిన తినము అనుకుంటే ఇగ ఇంట్లో ఇంక ఇంట్లో ఎవరైనా మిగిలి ఇంట్లో ఉన్నారనుకుంటే ఇగ ఇంటికైనా తీసుకొచ్చి ఇంక ఆ ఇంట్లో కూడా తినొచ్చుగా
అంటే ఫ్యామిలీ అందరు తినాలా
ఆ ఫ్యామిలీ అందరు అంటే ఒక మ్యారేజ్ ది ఉంటది కదా అదేయితేఎవరు మ్యారేజ్ ఊ కా అంటే ఎవ్వరు మ్యారేజ్ చేసు అంటే అవ్వాలి అనుకుంటుననో వాళ్ళు తినాలి మ మ్యారేజ్ది అయితే ఇక ఇంటిది అయితే ఇగ ఇంట్లో ఉన్న వాళ్ళు ఆ ఇగా హెల్త్ ది ఉంటది హెల్త్ ది అయితే ఇంట్లో అందరు తింటరు ఇగా అట్ల ఒక్కొక్కటి ఉంటయ్ కదా
మ్
మ్యారేజ్ అయితే ఎవరు మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు తినాలి చదువుదయితే అ అంటే ఎవరు కొంచెం హే అంటే హైయర్ స్టడీ చేస్తరు కదా వాళ్ళు తింటరు ఉద్యోగం ధైతే ఇంకా ఎవరికి జాబ్ గవర్నమెంట్ జాబ్ స్ ట్రై చేస్తరు కదా వాళ్ళు తింటరు అట్లా యాక్టుల్ల్య్ మేము కూడా ఫస్ట్ నమ్మి ల్లం కాదు కానీ మాక్కా ఫస్ట్ మ్యారేజ్ కాలే తనకి అప్పుడు తి తిన్నది తిన్న నెక్స్ట్ యి అంటే ఒక ఫైవ్ సిక్స్ మంత్స్కే ఆమె మ్యారేజ్ అయింది ఇగ నెక్స్ట్ ఇయర్ వెళ్ళి అట్ల మొక్కు చెల్లించుకోని అప్పటి నుంచి ఇకా వెళ్తాం ఇగ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచే వెళ్తున్నాం.
అంటే ఇప్పుడు ఇప్పుడు నువ్వు వెళ్తావు కదా నువ్వు వెళ్తే నువ్వు ఇప్పుడు మ్యారేజ్ కోసం నువ్వు అంటే మీ బావ ఉన్నాడుగా మీరిద్దరు కలిసి తింటరా?
ఇద్దరు కలిసి తిన తిందామని కాదు ఒక్కళైన తినొచ్చు. ఒక్కలైన తినొచ్చు. ఆ మ్యారేజ్ అయితే ఇద్దరం కలిసి వెళ్ళి వేరే వాళ్ళకి ఇవ్వాలి అంటే ఎవరు? మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇవ్వాలి.
మీరు అక్కడ తీసి ఇవ్వాలనా?
ఆ అక్కడ అంటే అక్కడ ఉంటది కదా అక్కడ అమ్ముతరు చాలా మంది అక్కడ స్టాల్స్ లల్లో తీసుకొని అది వాటర్ దీట్లో ఉంటదిరా అంటే ది అంటే ఒక చెరువు లాగనే అది ఉంటది. కట్టి ఇవి టైల్స్ అవి ఇవి వేసి ఉంటది ఆ లోపలికి నీళ్ళ లోపలికి దిగాలి. దిగి అక్కడ ఒ ఒక్క దగ్గర ఒక్కొక్కటి ఉంటది అంటే ఏమంటరు దాన్ని బోట్స్ ఉంటాయి. పైన పెట్ ఇది ఇక్కడ ఈ రోడ్ ఏ ఎంటాయి చదువు ర ఎక్కడ దొరుకుతది ఉద్యోగం రొట్టె ఇక్కడ దొరుకుతది అట్లా ఒక్కొక్క దానికి చాలా పొడుగుంటది అది అయితే అక్కడకి వెళ్ వెళ్లి నిలబడితే అక్కడ ఎవరికి ఏం కావాలో వాళ్ళు వచ్చి అడుగుతా అంటారు మనకి ముందు మీ దగ్గర ఏదైనా ఉందా ఏమైనా ఉం దా మాక్ ఇట్లా మా అమ్మాయికి ఇట్లా మ్యారేజ్ జరగాలి. అంటే ఇట్లా ఇంగా మా అమ్మాయికి ఇట్లా ఉద్యోగం రావాలి అని వాళ్ళు అడుగుతా ఉంటారు.
ఆల్రెడీ వచ్చిన వాళ్ళు అక్కడికే మీరు ఇప్పుడు కొని ఉంచుతారు కదా మీ దగ్గర కొచ్చి అడుగుతరా?
అడుగుతారు అందులో ఇగ చాలా పవలు అంటే చాలా పబ్లిక్ ఉంటది అందులో వాటర్లు కూడా చాలా దూరం ఉంటది అందులో అసలు ఎట్లా చీమల లెక్కనే ఉంట చాలా ఫుల్ పబ్లిక్ ఉంటది. ఇందులో
మీ నువ్వు మీరు ఇయ్యాలిన్నా వాళ్ళకి?
ఆ అట్లా ఇయ్యాలి అంటే ఎవరైనా మ్యారేజ్ చేసుకున్న అయితారు కదా వాళ్ళు అట్లా ఇవ్వాలి. ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఎవరికైనా రావాల అనుకుంటారు కదా ట్రై చేసేటోళ్ళు వాళ్ళకి ఇస్ తరు హెల్తీ అయితే ఎవరైనా ఇగా హెల్తీ అయితే